హలో ఆ హలో హలో జ్యోతి ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నావ్
గిన్నెలు తొమ్తున్నా నువ్వేం చేస్తున్నావ్
ఏమి లే నేను ఇప్పుడే తోమేసినా పని అయిపోయింది ఇగ అ నీకు కాల్ చేస్తున్నా
అవునా అదే ఈ రోజు స్కూల్ లో ప్రాజెక్ట్ జెక్ట్వరకు పేరెట్స్ మీటింగ్ అది ఇది ఉండే
ఆహా
ఇందాకనే వచ్చింది అయిపోయింది ప్రాజెక్ట్ వరకు నీకు సెండ్ చేస్తా అని చెప్పింది ఇంగదుకులే ను్వు బిజీగా ఉన్నావు అని ఎంద్దులే వాళ్ళు బిజీ గ ఉన్నారు మాట్లాడుతన్నది నేను వద్ వద్లే అని చెప్పిన వాళ్ళ ఇంట్లో చుట్టాలు ఉన్నారు ఇప్పుడు ఏం వొద్దులే ఆమె చేస్ నేమ్ మెన్షన్ చెయదులే అది
ఆ అదే అదే
ఆ నువ్వు ఫస్ట్ అదే చెప్పినావు నే అదే అందం అనుకున్నా
హ్మ్ ఏం కూర వండినావు
ఈ రోజు మాది గోకరకాయ పప్పుచారు చేసిన పప్పుచారు నైట్ చేసిన నైట్ కూర లే ఉండే రాత్రే పప్పుచారు చేసినా గోకరకాయ కొంచెమే ఉండే పావుకిలా అది సరిపోదు కదా బాక్స్ కలి దని
ఆ
హ్మ్ చేసిన బ్రౌన్ బ్రెడ్ లేదు అయిపోయింది వేరేది చేస్తా ఉరికే అరవకు ఆమెకు చెప్తునాలె
ఏంటంట
బ్రౌన్ బ్రెడ్ ఈ అంటే అది అయిపోయింది అదే టూ త్రీ డేస్ కి ఎక్స్పైర్ అయిపోతుంది ఎందుకే ఇంగ నేను తెసలేను మిగిలితే మొన్న బ్రెడ్ హ ల్వా చేసినా
హ్మ్ హు అది రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉండదు కదా బ్రెడ్ ది డేటు
కొలుస్తలే అది చిన్న ప్యాకెట్ కూడా ఇస్తలేరు పెద్ద ప్యాకెట్ ఇస్తారు పెద్ద ప్యాకెట్ కెట్ ఏడ అయిపోతుది అదే ఎకు ఇంగ ఎందుకు లే ఇంగ అని ఇంగా పొద్దున అట్టుకని పిండి కలిపిన అదే చేసి చేద్దామని చుస్తున్నా
ఆహా
ఉమ్ చెయల్లే ఇంగో స్కూల్ క వచ్చిన గిన్నెలు తోమితే పనయిపోతది ఇంత సేపు స్టవ్ కడిగిన స్టవ్ అంతా గలీజ్ అయింది
ఆహా నేను ఈరోజు ఇల్లు కడిగినా నేను కూడా స్టవ్ గడిగినాను నీ కడిగిన ఫ్రైడే కదా ఉమ్ ఇంకా నైట్ కు అదే కర్రీ ఉండొచ్చు
నైటికా ఇంగ అదే ఉంది చారు ఉంది ఇంగ కూరుంది ఇంగ సరిపోతదిలే కూర కొంచెమే ఉంది సరిపోతది ఇంక ముగ్గురమే గదా గాయన బయటనే తినేషొస్సడు కాబట్కీ ఇగ ఏం కాదు
అదే అదే
ఊమ్ అట్ల ఏం జేస్సురు పడు ఏం జేస్సురు మీరు ఇంట్లా
ఏం చేస్తలె ఖాళిగనే ఉన్న కాలిగనే ఉన్నం తమూ పక్కింట్ల టీవీ చూస్సుంది గా ఆళ్ళ ఇంటి గాడ పిల్లలొచ్చి స్కూల్ కెళ్ళీ ఆడుతుంది ఆళ్ళింట్ల
అవునా
హూ
అదే అదే
ఇంకా
అదే ఒకటే టీ వెట్టు టీ వెట్టని నా ఎంబడి వడుతుండు, తుదిరా హాఫ్ డే వచ్చిండు ఒకటే సత్తాయిస్సున్. టీవ్ వెట్ టీవ్ వెట్టని ఆల్రెడీ చూసిండు మళ్ళీ మళ్ళీ వెట్ ఏ ఇంతెంతసేప్ చూసిండు ఆ ఫీవర్ ఒచ్చింది, అది నొస్తుంది, ఇది నొస్తుంది ఆ ఇదని యాక్టింగ్ చేసిండు మళ పెట్టే ఊ. కి ఇగ ఇప్పుడు ఆ ఇప్పుడు నడుస్సే ఇంగ ఆయన వచ్చే వరకు టీవీ నడుస్సనే ఉంటది అది కొంసేప్ ప్రెస్ట్ ఇచ్చిన కాన్ నా ఎంబడి అదే మా నీత మా ట్లాడుతుట్ట ఏ టీ వెట్ అని అదే డిస్టర్బ్ జేస్తుంది
అదే అదే పెట్టి నువ్ పక్కక్ రా రాదు
ననేం బయటికొచ్చినా నా ఎనకంగ ఒస్సుండు పొ పెట్టుకోపో చూసుకో పో ఆన్ జేసుకో పో మీ పక్కామే లేదా
ఉంది ఉంది వాళ్ళింట్లనే ఉంది ఇ ఆడుతుంది ఆళింట్ల వాళ్ పిల్లలు వచ్చి స్కూల్ కెళ్ళి నిన్న మొన్న ఇగ దాన్ కింద వడేసిరని రాలేదు. ఆ
ఆవెతో కూడా ట్రై జేస్సరా అంటున్న ఊహు
ఉ ఇంకా
ఫోన్ మాట్లాడుతా రెండు నిమిషాలు తర్వాత ఇస్తా ఎవర్ కేం గావాల్లో అదిస్తా ఒక ఇచ్చినా లా ఈమె అడుగుతుంది ఒకరికిస్తే ఒకరు ఊకోరు గదా
ఈ
బా ఎప్పుడు ఫోన్ మాట్లాటప్పుడే ఏదో ఒకటి ఇది జేస్సర్ వీళ్ళు
అ
అందుకనే ఇగ అదీ వచ్చింది కూడా నాకు విన్పియలేదు అసల్ అర్ధం గాలేదు ఒచ్చినట్టు గూడా ఫోన్ ఒచ్చినట్టు గూడా ఆ విన్పియలేదు ఎందు ఫోను పట్కోన్ చూస్సే ఇప్పుడు కన్పిచ్చి సౌండ్ ఏం రాట్లే
ఊ
నేను ఆన్ చేసి ఇట్ల వెట్టిన ఆడ సోఫా మీద నేను గిన్నెల్ దోమ్తున్నా
ఒక్ సా
క రేప్ ఒక్కరోజు వోతే మళ్లీ ఎల్లుండి సండేనే ఇగ
ఆ మాక్ సండే పెళ్ళుంది పెళ్ళి వోవాలే డిగినా చే చీరలు లేవుమా అదే అడిగిన నేను చీరల్ లేవనీ అడుగుతే మమ్మీ అన్ టుంది అడిగి తీసుకోకపోయినా ఫైవ్ థౌజండ్ లో రెండు తీసుకో అయితే అన్నది.
ఎప్పుడు ఇప్పుడు బయటనా ఆడనా
ఆడనే మనం అన్నామ్ గదా అటు పోయి షాపింగ్ చేద్దాం అని.
అంటే లేవు లేవు అంటే మరి నువ్వు ఎప్పుడు చెప్పలే కదా అంటే అయితే మూడు తీసుకుంటా మూడు ఎందుకు రెండు తీస్ స్కో ఆల్రెడీ ఒకటి ఇవి వాడు ఇచ్చింది ఉంది కదా మూడుయితే రెండు తీసుకో అన్నా.
ఈనని ఇట్లా అడిగినా నిన్నన్నో మొన్నన్నో వెయ్యి రూపాయలు ఇస్తా తీసుకో అన్నాడు, వెయ్యికే రావ్ అంటే మరి ఈ రోజు బట్టలకి ఇస్తా తెచ్చుకో అంటే ఎల్లుండ్ పెళ్లి పెట్టుకొని ఇప్పుడు బట్టలు తెచ్చుకుంటే ఎవడు కుట్టించుకోవాలే అన్నా.
అవును మరి ఇగ నెక్స్ట్ టైమ్ కి చూసుకోరాదు ఇప్పుడు కాదుగాని.
కి నాకి ఇ ఐదని చెప్పింది ఇంగా బర్త్డేకియి అప్పుడు తీసుకుంటా ఇంగ్ ఇప్పుడు టైం కూడా లేదు కదా అంటే ఓకే అన్నాడు చూ చూడాల మరి రేపు ఒక వేళ షాపింగ్ వస్తే అది చూపియచ్చలే అది ఇది ఒకటే అని. అనుకుంటున్నా ఏమైతు ఏమైతదో
రెండు తీసుకురాలి మరి ఇప్పుటి రెండు అప్పుడు అయితుంది ఇప్పుడు ఒక రెండు తీసుకుంటే చాలు నీతా.
అదే తీసుకోవాలి ఇంగా లేవు కదా ఇంకా ఫంక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి.
అదే అదే
తీసుకుందామనుకుంటా చెప్పినావా వానికి మరి
చెప్పలేదే చెప్పాలి తిన్ద్ తిన్నదా సార్ కి హెడేక్ వస్తుందా ఇప్పుడు మంచిగనే ఉందా.
హెడేక్ ఏం వస్తలేద్
వాటర్ తాగుతుందా
ఉ తాగుతుంది అట్లానే
ఉహు స్కూల్లో తాగమని చెప్పిన తాగుతుందా అంటున్నా.
ఆ తాగుతుంది ఇప్పుడు బెటరే లే ఒక్కొక్కసారి అట్లా చేస్తాది.
ఏవేవి పెడుతున్నావ్ బాక్స్లలో స్నాక్స్ కి ఏమేమ్ పెడుతున్నావ్ బాక్స్లలో స్నాక్స్ కి అంటున్నా.
టిఫినే ఇంగేముంది పెట్ట ఫ్రూట్స్ ఎట్లాగో తినరు ఆ మరి ఇంకేముంటది
అదే కదా
ఆహా అదే వేరి రై బాక్స్లలా ఎగ్ ఎగ్ రైస్ టమాటా రైస్ పెడుతున్నావా లేకపోతే ఇంకేం పెడత అంటున్నా
ఆ లెమన్ రైస్ అది పెడుతున్నా ఇదే ఇప్పుడు మధ్యాహ్నం తీసుకోవతున్నా కదా వేడి వేడిగా అప్పటికప్పుడే కల్పించి పెడుతున్న. ఇంకేం రైస్లు చేస్తలేను ఇంగా
ఉహు
ఆ నాకు షిఫ్ట్ చేంజ్ అయింది కదా అంటే దాని ప్రకారమే బాక్స్ తీసుకెళ్తున్న.
ఉహు ఇంకా ఏమనలేదు ఎందుకు అవన్నీ ఏమనలేదా ఇగ చీరలు అంటే.
ఏమనిలే లేవు అసలు చీర సా స్లువు డ్రెస్సులే కొన్నా నాకు అంత అదిలే దాని మీద లేదు అది ఇద అని అంటే ఇంకా అమ్మ అంటే మీ నువ్వు వాడు ఎంత ఉన్నా మీకు బట్టల పిచ్చి చెక్ ఉంటది ఎన్ని బట్టలు కోన్నా మళ్ళా బట్టలు బట్టాల అంటారు మీరిద్దరే అన్నాది సరే తీసుకుంటే రెండు తీసుకో ఐదు వేలలా రెండు వస్తాయి అన్నాది
ఆడ వోయి తీసుకోమంటే ఈడ తీసుకోమని చెప్తుందా
ఈడేమి తీసుకోమనలే ఆడ పోయినక ఆడనే తీసుకోన్నది ఇగా ఆడ ఈడని ఏమన్నాలే ఐదు వేలలో తీసుకో‌‌ ఇగా ఉన్నాయి గదా లేక తీసి చేస్తా అనుకుంటారు కదా మీరు అక్కడ తీసుకో మరి ఆడనే ఇగా అన్నానా ఫస్ట్ ఎందుకో వద్దు తీమ నాకు కూడాడేమ గంతే ఉంటాయి చీరలు పట్ చీరలు అంటే ఎంతే ఉంటాయి ఎక్కువేమి ఉంటాయి ఎక్కువ ఎవరకేమి ఉండవు అంతే ఉండాలి పట్టు చీరలు రెండు మూడు ఐదుని అన్నది ఆ నువ్వు నాతో నీతో నన్ను కంపేర్ చేస్తున్నావా అది ఇది అన్నది అంటే మరి ఆయన అడగకపోయినా చెప్పకపోయినా మరి చీరలు లేవా అని అన్నది నేను ఆయనను అడగాలని థాట్ నాకు లేదు ఆ ఇగా ఊకే ఏం అడుగుతావ్ మొన్ననే అడిగిన ప్రతిసారి అడుగితే ఊకే ఇట్లనే అంటదని ఏమ అనుకుంటాడని ఏమో అడగనే అయితే అడిగి చూసినా నిన్న అడిగితే న వేయిస్తా ఇదని అ అన్నాడు ఈ రోజు నేను ఏం ఆడగలా ఈ రోజు ఆయన మరి ఇయ్య అలా తెచ్చుకుంటావా అని అన్నాడు ఇప్పుడు ఏమ వద్దులే ఇక బర్త్ డే వస్తుంది గదా అప్పుడే ఎక్కువవి మంచిగా తీసుకుంటా అన్నా సరే అన్నాడు ముందే తున్నా మళ్ళ ఆ టైం కి నాకు వేరే హ్యాడ్ ఇయ్యద్
థౌసండ్ రుపీస్ కోటీ ఫిఫటీన్ హండ్రెడ్ కోటీ థౌసండ్ రుపీస్ కోటీ ఫిఫటీన్ హండ్రెడ్ కోటీ
హ్మ్మ్ చూడాలి అదే అనుకున్నా
వెళ్లి చుస్తే అన్ని అన్ని కనిపిస్తదా ఆడా డ
ఈ ఇగా ఇచ్చినప్పుడు సంగతి కదా ఇంక ఇయ్యలే గదా ఇంకా టైమ్ ఉంది చూద్దాంలే ఇప్పుడే గదా అనుకుంది ఎట్లాగా మనం కొన్నాం అనుకో ఇవే కొన్నాని ఆ రోజు డబ్బులు తీసుకొని ఇవే అవే చూపిద్దాం లే అనేసి అనుకుంటున్నా ఏమవుతదో చూడలి అదేగా షాపింగ్ మన్ నానేసి ఈ ది వైతేగా ఏ ఈ రోజు కొంచెం పర్లేదు బానే వచ్చినాయి అందులోకి వెళ్ళినా గదా
సరే సర ఇంకా పని ఉందా ఇంకా చేసుకుంటే చేసుకో మరి
ఆ
పని ఉందన్నావు గదా చేసు కోమరి అంటున్నా ఆ పని ఉందన్నగా చేసుకోమరి అంటున్నా
ఆ సరే సరే బాయ్
ఆ బాయ్